అం
బాగున్నారండి
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ బావున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఊరికే ఉన్నాము
అవునా అండి మేము అంతే అండి ఊరికే ఉన్నాము
ఏం తిన్నారండి మార్నింగ్
మేమా అండి ఇడ్లీ సాంబార్ అండి మీరేం తిన్నారు
మేము చిప హ్మ్ అది ఛాతీ పప్పుది
అవునా అండి మీకీ ఇడ్లీ సాంబార్ ఎలా చేయలో తెలుసా
హ్మ్ చెప్పండి ఇంకా వెరైటీగా ఎలా చేయాలో తెలుసుకుంటానండి
మీకేమిష్టమండి ఇడ్లీ సాంబార్ ఇష్టమా ఇడ్లీ చట్నీ ఇష్టమా అండి
నాకు ఇడ్లీ సాంబార్ ఇష్టమండి
అవునా ఇడ్లీ సాంబార్ ఎలా చేయాలో చెప్తా చూడండి ఫస్ట్ మనం ఎప్పుడైతే ఇడ్లీ చేసు కోవాల అనుకుంటాము ఆ ముందు రోజు అన్ని నాన్బెట్టుకోవాలండి అంటే ఇడ్లీ రవ్వ ఉ బ బాల్ నెసరా అండి దాంట్లో ఆ బ్యాలు అన్నీ కడిగి నీ నీట్ గా అవన్నీ నైట్ మిక్సీ కాడించుకోవాలండి ఆ బ్యాల్ అన్ని మిక్సీకి ఆడించుకొని నువ్వు రవ్వ తెచ్చుకుంటావు కదండి రెడీమేడ్ రవ్వ తెచ్చు కోవాలండి బయట నుంచి షాప్ నుంచి ఆ అది తీసుకొని మనం ఏవైతే ఆడించుకు ఉంటామో అందులోకేసి కలపాలండి అంత
ఓహో
ఆ అందులో కేసికలిపితే అయిపోతుందండి ఇంకా
ఆహా సాంబార్ ఎలా అండి
ఆ మళ్ళీ మనకి ఇప్పుడు నువ్వు నైట్ ఏసి కలుపుకొని పెట్టుకోవాలండి అది
ఓహో
ఆ ఇడ్లీ ఇడ్లీ రవ్వ అండ్ ఆడించుకున్న దాల్లు నైట్ వేసి కలిపి పెట్టుకోవాలండి
అవునండి
ఆ ఆ తర్వాత నీకి మార్నింగ్ లేసి చేసుకోవాలి కదండి నువ్వు ఇడ్లీ అప్పుడు నీకు బాగా పొంగింటుందండి ఇడ్లీ రవ్వ అనేది
ఆవును
బాగా పొంగింటుంది కాబట్టి ఆ పొద్దున్నే ఇడ్లీ పాత్ర ఉంటుంది తెలుసా
ఆ తెలుసండి
ఆ ఇడ్లీ పాత్రలో ఒక గుంతలు గుంతలు ఉంటాయి దాని నిండా నెయ్యే కాని నూనె కానీ పట్టించి దానికి ఇడ్లీలు ఏయాలండి
అవునవును
ఆ ఇడ్లీలేస్తే అవి ఆ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కుక్కర్ లో పెట్టాలండి ఏ ఒక్కొక్క ప్లేట్ క ఒక ఇరవై ఇడ్లీలు వేయొచ్చు అనుకుంటా అండి ఇడ్లీ పాతలో ఒక రౌండ్
ఇరవైయ అండి ఇరవై రావే ఒక
ఒస్తాయండి గిన్నెని బట్టి అట్లా కొన్ని పెద్దని గిన్నెలుంటాయి కొన్ని చిన్న గిన్నెలు ఉంటాయి అట్లా కదండి
అవునవును
ఆ అట్లా అండి
ఆ
అవేసిన్ తర్వాత మనం ఆ పోయ్ అయిపోతుందండి అది ఇడ్లీలు, ఇడ్లీలు అయిపోతే ఇంకా తీసేయచ్చు. ఆ తర్వాత మనం సాంబార్ చేసుకోవాల, తెలుసా అండి సాంబార్ ఎలా చేసుకోవాలో?
ఆ తెలీదండి మాకు రాదు
ఆ సాంబార్ వచ్చేసి ఫస్ట్ నీకి బ్యాళ్లుు కావాలండి, శనగ బ్యాళ్ళు.
ఆ
శనిగ బ్యాల్లు, టమోటాలు ఇంకా అన్ని వెజిటబుల్స్. బీన్సు, రాడిష్షు ఇంకేమైతే ఏసుకున్నావో పొటాటో, ఆనియన్స్ అవన్నీ ఏసు కుక్కర్ లో ఉడికించాలండి బాగా.
ఓహో
ఆ బాగా ఉడికిచ్చి మనం పప్పు అయితే ఎలా అయితే చేసుకుంటామో అలా ఉడికి చాలండి బాగ మెత్తగా, ఉడికిచ్చి కొంచం రామాలండి దాన్ని ఉడికేసిన తర్వాత
ఆహా
ఆ రామ్తే అద అనేది అయిపోతుందండి, ఆ తర్వాత నువ్వు ఆనియన్స్, టమాటాసు కరివేపాకు, ఆవాలు జీలకర్ర ఇవన్నీ తీసుకొని పోపు పెట్టాలండి ఫస్టు. ఒక గిన్నె వే గిన్నె ఏసుకొని
అహ
ఓ అదిను కొని పోపు పెట్టి అందులో మనం ఏదైతే రామ్ కోయిండామో అంతా ఏసుకుంటామండి.
ఒహో
అప్పుడని అప్పుడు వచ్చేసి నీకి సాంబార్ అనేది బా తయారయితుందండి. చాలా బాగుంటుందండి సాంబారు.
అవునవునునండి చాలా బాగుంటది ఇడ్లీ, సాంబార్, చట్నీ.
ఆ చాలా బాగుంటుందండి చట్నీ కూడ చాలా, చట్నీ వచ్చా అండి మీక ఎలా చేయడమో? చ లో చాలా రకాలు ఉన్నాయి కదండి, కొబ్బరి అంటే పప్పుల చెత్ ట్నీ ఉంది, గ్రౌండ్ నట్స్ శనగిత్తనాల చట్నీ ఉంది, మీకేమి ఇష్టం అండి?
నాకైతే శనిగిత్తనాల చట్నీ ఇష్టమండి
అవునండి నాకు గుడ శనాగిత్తనాల చట్నీ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కదండి.
అవునవునండి.
ఆ, బాగా తినోచ్చండి అది మనము.
అవును ఇడ్లీ, చట్నీ, సాంబార్ మూడయితే గూడ ఇంకా బాగుంటదండి.
అవునవును, చాలా బాగా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటది. చట్నీ ఎలా తయారు చేసుకుంటారో, మీకొచ్చా అండి?
ఆ వచ్చండి.
ఆ, ఎలా చెప్పండి?
ఫస్ట్ మనం శనగిత్తనాలు, ఇవి నీ ఆడేదిమి ఒల్చు కొని నీటిగ ఏయించుకొని పెట్టుకోవాలండి ఫస్టు
ఓకే.
మళ్లీ కొంచెం గోలం లికి అవన్నీ పక్కక్ తీసేసిన్ తర్వాత గోలం లికి కొంచెం ఆయిల్ ఎస్కొని పచ్చిమిర్చి ఉంటుంది కదండి
అవునండి
పచ్చిమిర్చి ఉ అదంతా కొంచెం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి
ఓకే అండి
మళ్లీ అవన్నీ రోలేకి తీస్కొని మళ్లీ ఎర్రగడ్లన్నీ అంతా కొంచెం ఆ మెదిగాక లాస్ట్ లో ఎర్రగడ్లలేయాలండి
ఓకే
అంతే అండి తగినంత మిరపకాయలు తీసుకోవాలండి ఎక్కువ తీసుకోకూడదు మళ్లీ చాలా కారం అయిపోతది
అవునవునండి కారం తినానోళ్లు ఉంటే చానా కష్టం స్టమండి అసలు తినలేరు ఆ మీకు బిర్యానీ చేయడం వచ్చా అండి
ఆహా రాదండి
చెప్పాల్నండి ఎలానో
ఆ చెప్పండి
బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి చాలా ఈజీ రెసిపీ ఏదోచేసి
నాకు చాలా ఇష్టమండి చికెన్ బిర్యానీ అంటే
అవునా అండి చానా బాగుంటుంది నాకు కూడా ఫేవరెట్ అండి అది
మీకి చికెన్ ఫ్రై వచ్చా అండి
ఆ వచ్చండి చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై గూడ
చెప్పండి చికెన్ ఫ్రై ఎలా చేయాలో
ఆ ఫస్ట్ వచ్చేసి మిక్ కావాల్సిన చికెన్ తెచ్చుకోవలండి ఒక కేజీ కానీ రెండు కేజీలు కానీ మీ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది అండి ఫస్ట్ తీసి దాన్ని మ్యాగ్నెట్ చేస్కోవాలడి చికెన్ బాగా టేస్టీగా ఉండాలంటే ఉప్పు కారం గసమాల గరం మసాలాపేరు. పెరుగు అల్లం మెల్లుల్లి పేస్ట్ జీలకర్ర వం అంతా వేసి నిమ్మకాయంత ఎసి మిక్స్ చేస్కొని ఒక గంటసేపు పెట్టుకోవాలండి ఫస్ట్ నువు ఒక కడాయి తీస్ కొని అందులోకి బాగా తిర్వాత వేయ్యాలండి అల్లం కోత్తిమీర కరివేపాకు అన్నీ వేసి బాగా ఎర్రగడ్డలు అన్ని ఎసి తిప్పాలండి బాగా అయిపోయిన తర్వాత మనం ఏదో మ్యాగ్నెట్ తీసుకున్నామ అండి చికెను అదేస్ వాలండి అది వేసుకొని బాగా నీళ్లన్నీ ఊరి మిరిపోయేంత వరకు బాగా ఉంచాలండి లో ఫ్లేమ్‌లో
ఓహో
ఆ ఆ తర్వాత వచ్చేసి నీకి ఆ నీళ్లన్నీ ఊరింటాయి కదండి
ఆ అవునండి
నీళ్లు వి ఊరింటయ్ కదా నీళ్లు ఊరి తర్వాత అన్నీ ఇమిపోయినాక కొన్ని ఇ తగినన్ని వాటర్ కావాలంటే ఎస్కోవాలండి
ఓహో
వాట్రేసుకొని నీ కావాలంటే మ్మ్ కొంచెం గెలుబెటుకో నీకు సూపీగా ఉండేదంటే ఇష్టమా గట్టిగుంటే ఇష్టమా అండి మీకి
నాకి సూపీ సూపీగా ఉండదంటేనే ఇష్టమండి
ఆ ఆ అట్లైతే కొన్ని వాటర్ పోసుకొని అందులోకి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని లాస్ట్ లో కొత్తిమీర కొంచెం పుదీనా చల్లి దించేస్తే చాలా బావుంటుందండి అసలు టేస్ట్ స్వర్గంలా ఉంటుంది తినడానికి అసలు
అవునండి నిజమే అండి
ఆ చాలా సూపర్ ఉంటుందండి మీరేప్పుడనా ట్రై చెయండి చానా బాగుంటుందండి
ఆ తప్పకుండా ట్రై చేస్తానండి మీరు చెప్పిన విధానంలో
ఆ అండి
హుమ్ ఇంకేంటండి ఎక్కడికి వెళ్ళలేదా అండి మేము పప్పు చపాతి తిన్నామండి
అదెలా చేసారండి పప్పు ఎలా చేసారో తెలుసాండి
ఆ తెల్సండీ
చెప్పండి అయితే
ఫస్ట్ బ్యాల్లు అవన్నీ కొంచెం నాన్బెట్టుకొని ఒక కుక్కర్ లే తీసుకొని టమేటా పచ్చిమిర్చి అవన్నీ కావల్సినవన్నీ కొంచెం ఏసే ఏయాలండి
ఓకే
అవన్నీ ఒక టూ త్రీ విజిల్స్ పెట్టాలండి
ఆ ఓకే
టూ త్రీ విజిల్స్ తర్వాత అదంతా ఎన్పేయాలండి
ఓకే
అదంతా ఎనిపాక మనం కావాలంటే దాంట్లో వచ్చే కట్ తీసుకోచ్చండి చాలా బావుంటది పప్పులో నుంచి కట్టు తీసారన్మాట
అవునండి
ఆ చాలా బావుంటదండి మళ్ళా మనం దాన్ని తిర్వాత కేసుకోవాలన్మాట కొంచెం జీలకర్ర ఆవాలు అ నూనె కరివేపాకు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కొంచెం అవన్నీ వేసేసిన్ తర్వాత కొంచెం ఫ్రై అయినాక అవి ఇ మనం పప్పు ఏదైతే ఎనిపింటామో దాంట్లోకి ఏసేసి మనం బాగా మిక్స్ చేసు కొని సర్వ్ చేసుకోవాలండి అంతే చాలా ఈజీ అండి
అవునండి పప్పు నా గూడా చాలా ఇష్టం అండి మీరేన్న బిస్మిలాబాత్ తిన్నరా అండి ఎప్పుడైనా
అహా లేదండి
చెప్పలా అండి రెసిపీ కొత్తది చాలా బావుంటుందండి
ఆ చెప్పండి
ఆ ఫస్ట్ వచ్చేసి నీకి బియ్యం కడుక్కొనీ పెట్టుకొవాలండి పక్కన
అహా
ఆ మనకి దీన్ని చేయాలంటే ఖచ్చితంగా కుక్కర్ అనేది ఉండాలండి పక్కాగా కుక్కర్ తీసుకొని అందులోకి బ్యాళ్లు టమేటాలు వన్నీ ఇవి వెజటబుల్స్ అన్ని వేసుకోవాలండి బీన్స్ క్యారెట్ లోనికి ఏమే ఉల్లగడ్డ ఆ ఆనియన్స్ అవన్నీ వేసుకోవాలండి ఆ అవన్నీ వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఆ బ్యాల్ వేసి బాగా ఉడకబెట్టాలండి
అవునవును అండి
ఆ ఉడకబెట్టిన తర్వాత నీకి ఏదైతే ఉందో అవి ఉడకబెట్టిన తర్వాత రెండు మూడు విజిలు ఉడకబెట్టాలండి ఆ ఉడకబెట్టిన తర్వాత మనం బియ్యం కడుకున్నాం కదండి అవి వేసి అ నీళ్లు పోసి బాగా కలి పెట్టాలండి
ఓహో
చాలా టేస్ట్ చ్చి ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి స్వర్గం లా ఉంటుంది తింటే
చేస్తానండి
ఆ చాలా బాగుంటుందండి మీరే ఇంకా దాంట్లో బూందీలు అవన్నీ ఆ ఆ బూందీలు అవన్నీ వెస్ కుని తింటే చాలా బాగుంటుంది అండి
ఓహో మీకు చాలా ఫేవరెట్ ఆ అండి ఈ రెసిపీ
అవునండి మాకు ఎప్పుడు తింటాను నేను వారానికి కనీసం అంటే రెండు సార్లు అలాగా తింటానండి ఇది బిస్మిల్లాబాద్ అనేది అవునండి చాలా బాగుంటది అసలు
ఓహో
ఆ ఓకే అండి బాయ్ అండి
ఆ బాయ్ అండి